హలో ఆ బాగనేన నమస్తే నమస్తే నమస్తే అండి బాగానే ఉన్నామండి ఏం చేస్తున్నారు
నవస్తే అండి తిన్నారండి
నా హలో ఆ తిన్నామండి టిఫిన్ చేసామ్ ఇప్పుడు అన్నం రెడీ చేస్తుందేమమ్మ తినాలి చక్కలు చక్రాలు తింటున్నాం
హుహుమ్ మీకు తినాలనిపించిందండి చక్కలు చక్రాలు తట్ కర్ ఆ అంటే వండుకున్నారుగా తినాలనిపించిందా మీకు అంటున్నా
చవోలేదని నాకు తెలీదండి అయితే నేను అడిగాను ఆ పిల్లలకి తినడానికి ఏం లేవూ మ్ మే నా వండుకొని రా ఒక రోజు అని చెప్తే నాకే బాగోలేదు అని చెప్పింది ఆ రోజు అ ఆ చెప్తే చూపిచుకోరా చూపిచుకోపో అని చెప్పాను నేను హ చూపిచుకున్నాను గవర్నమెంట్ హాస్పిటల్ లో అని చెప్పి ఉంది ఇంకా తర్వాత ఇంకా తగ్గలా రేపు వెళ్తామంటే ఇంకా నేను చెప్పేటప్పటికి వెళ్తాంలే అని చెప్పి ఎక్కువ నొప్పి అయ్యేటప్పటికి ఆ రెండో రోజు సాయంత్రం ఇద్దరు వెళ్ళారు మా అమ్మ మా నాన్న మా నాన్న కి కీ కం కీ నీళ్లు కొడుతుంటే అది కూడా చూపించుకొని ఆ డాక్టర్ గారు లేరు కంటి డాక్ట ఆ చెవి చెవిలు డాక్టర్ గారు లేరు అయితే మా నాన్న చూపించుకున్న డాక్టర్ దగ్గరే చెవులవి కూడా చూపించుకున్నారు తెలుసు ఇస్తాను నేను మందులని ఇచ్చారు అది చీమ అని చెప్పారు కానీ అది చీమ కాదు అది గుబిలి పర్వాలేదండి కొంచెం ఇంకొంచెం ఉందంట ఆ అవి మందు లేస్తే తగ్గిపోయిద్ది అమ్మకి తగ్గింది రెండు రోజుల నుంచి నొప్పి ఏం లేదంట బాగానే ఉందంట రాత్రి అది గుబ్లీ కూడా తీసేసారు కదా ఇంకా ఫ్రీగా ఉంది ఇప్పుడు
ఊహు పనికి వెళ్ళారా నాన్న
మ్ ఎల్లారు
సద్దుకోండి అందరూ పంపించారు
ఆ పర్వాలేదంటా అందుకని వెళ్ళారు అదీ మా అన్నయ్య వాళ్ళ అదీ బాక్సులు వెయ్యాలంటా రామంటే ఇవాళ నిన్నే వెళ్ళేవారు ఆ నిన్న వర్షం వ వచ్చినట్టుందనిటు వన్నం వెళ్ళల అందుకే ఇంకా చేసేటప్పటికి ఇప్పుడు అడిగావుగా అని నిన్న వండిందినేను ఎందుకు లే వద్దని చెప్ చెప్తున్నా కూడా నాన్న చేత పిండి తెప్పించుకొని వచ్చి ఇం కలిపేసింది ఇంకా
ఆ
ఇంట్లో ఎంతలో చేసేస్తాంలే అని కలిపి అంటే కొంచమే లేండి ఒక సొల్గాను సొల్గను ఆరు అంతే వా పిండి అంచెల రెండు సళ్ళో ఉంట
ఆ
ఇంకా ల ఆరు గంటయిపో పోయింది మొత్తం
ఉ
ఏం చేస్తున్నారు ఇంకా మీరు అటు బాగుందా
ఏం చేయట్లేదు ఇవాళ సండేగా ఖాళీగా ఉన్నా
ఉ అవునా
మార్నింగ్ ఎళ్ళి వచ్చను డ్యూటీకి
ఉ
ఇంధన ఖాళీగా ఉందా
మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా, మీతో బాగుంటారా మీ ఫ్రెండ్స్
ఉ బానా ఉంటారు
ఆ ఢిల్లీ కొత్తన్నారు ఎవరైనా పరిచయం ఏమైనా అయ్యారా
ఆ ఒకమ్మా ఏయింది బాబట్ మంట అది
ఆ చెప్పండి
ఉమ్ ఉ
అమ్మా సట్ టమ్స్ కాలేజచ్చి
ఆ
సంట్ డాన్స్ కాలేజ్ చూడ
హ
కానీ ద కొంద
ఇంకే మీకు బాగోలేదు అన్నారు కదండి మొన్న ఎలా ఉంది మీకు
ఎద్దుండండి
మ్ సమ్మర్ హాలిడేస్ లో ఎక్కడకి వె వెళ్లారండి మీ అక్కోలింఇంటికి వెళ్ళారని చెప్పారు మొన్న వెళ్లారా
ఆఎ ఎలానండి మొత్తం మా అక్క మా ఇంటికి వచ్చింది డ్రాప్ చేయడానికి ఎల్లాము గ సమ్
ఆ పిల్లలు బాగొ వస్తారండి మీ దగ్గరికి మీయాత్ అత్తమ్మ మీ ఇంటికి వచ్చిన తర్వాత ఏం ఏం చేసుకుంటారండి బాగానే ఉంటారా మీరు
బానె ఉంటాం కాని మాక్కఈ పరిస్థితి
ఆ
మా అత్త ఏం పన్ చెయిదు
ఆ చేయకుండ ఎలా ఉన్ని వద్దులేండి చేస్తానంది కొద్దిగా పిల్లలతోనే సరిపోద్దిలేండి యాడ చేస్తారు హ
అయినా తను చేయదండి నేను లేకపోతే తను చే చేసిద్ది
దే దగ్గర చేసి చేసి ఇక్కడ ఎమ్ చేసిద్ది
మా ధుంపుల్ పోయింటడమ్మా
ఆ
మేము అలసిపోతాం తను చేసేటప్పటికప్పుడు
మ్మ్ మంత్ జివి
మ్మ్
అ
ఈవెనింగ్కి మీ చెల్లికి ఏవిచ్చారు మీరు
ఆ
ఇది ఈవి చెలి ఏవ్ ఇచ్చారు పండగకి
నాకే బెదా కేవ్ కా
ఏ హమ్ హ్మ్ ఏవండి ఏవి
ఏ ఏం లేదండి నేను మా అమ్మకే బాగోలేదని ఏం చేసుకోలేదు మేం ఇంకేం ఇస్తామండి
నాక్
నేనే బట్టలు కొత్త బట్టలు లేస్కోలా
హమ్
అటనే ఉండలెండి ఈ మధ్యలో ఎక్కువ క ర్చు చేయకూడదు. జాగ్రత్త చూసుకొని చేసుకోవాలి డబ్బులు ఉన్నాయని లేవని అలా ఉండకూడదండి. ఒకేలాగా ఉండాలి. ఎప్పుడైనా ఉన్న వాళ్ళు ఉన్నట్టుగా చేయడం. లేనివి ఉన్నప్పుడు అది సూరుగ్గ ఉండటం అలా ఎందుకు చెప్పండి. ఉన్నది. కొద్దిగో గొప్పదొ కొంచెం మైనం చేసుకోని చేసుకొని ఉండాలి.
డిస్మార్ట్ కి వెళ్తారా అండి.
ఆ మామ్మోల్ల ఇంటికి వచ్చిం. ఆ వెళ్ళామం డి మామ్మొల్లా ఇంటి కి వచ్చిన తర్వాత మేము మా అత్త వాళ్ళు, మా బాబా వాళ్ళు, మా చెల్లెళ్లు, వెళ్ళామండి. హ్మ్ మా ఇంట్లో ఉన్న సా మనం ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు కొనుక్కున్నాం కావాల్సినవి. వంటకం సంబంధిం చిన్నవి. ఏ
మీరు ఎప్పుడు చాక్లెట్ దుకాణం తీస్తారు. కదా
లేదండి. నాకు చాక్లెట్లు ఇష్టం ఉండవండి. నాకు స్వీట్ ఇష్ట ష్టం ఉండదు. హార్ట్ ఏ అండి.
ఉమ్
మీకు స్వీట్ ఇష్టమా హార్ట్ ఇష్టమా అండి. మా చెల్లికి ఏం తినొద్దు అండి. చాక్లెట్టు చాక్లెట్లంటే చచ్చిపోయిద్ది. బర్రి లాగా తినుద్ది మా చెల్
ఉహు ఉమ్ అంటే కొంతమందిస్
చాక్లేెట్లు తిని తిని మొహం మొత్తం పింపుల్స్ వచ్చేస్తున్నాయి. ఇంకా ఆ అమ్మాయికి చెప్ ప్తే వినది. ఏం చాగటట్లు డైరీ మిల్క్ అంటే ఎంత ఇష్టమో ఆ పిల్లకి కానీ అమ్మాయి బర్త్డే కి ఇద్దాం అనుకుంటాను నేను నాకు కుదరదు ఉమ్ నేను ఎక్కువ తిననండి. నా హలో
మీరు మర్చిపోతారండి ఇప్పుడు ర్ పడ
ఆ అవునండి మా అబ్బాయి బర్త్ డే కూడా తెచ్చిందండి మా చెల్లి పెద్ద చాక్లెట్ బాగుంది అది డ్రై ఫ్రూప్ట్స్ ది మా అబ్బాకి చాక్ ప్లేట్స్ అంటే చాలా ఇష్టం మా చిన్న అబ్బాయికి మా పెద్ద అబ్బాయికి అయితే అసలు ఐస్ క్రీంలు చాక్లెట్లు ఏం తింటాడు తిని తిని తిని ఆ ముక్కులో కారుత ఉండిద్ది మళ్ళీ అది బాగోదు మరి కొన్ని రోజులు బా బాగానే ఉంటాడు కొన్ని రోజులు జ్వరం వచ్చినట్టుండది ఆ జలుబుతో మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తాము ఇదే సరిపోయిద్ది మా జీవితం ఇప్పుడు పిల్లల్తో ఏదోటి వస్తానే ఉంటది అ ఆ
తి ఈ వయసులో తింటేనే అండి అలా తినకుండా జలుబుజచ్చిది అది
తినాలండి ఒక లిమిట్ లో తినాలండి వాళ్ళ నాన్న సంబది సినిమాతో వాళ్ళ ముందులు కె సరిపోదునయ్
చాకోలెట్ డ్రై ఫ్రూట్స్ ఉంటే మంచిదే మళ్లవి కన్నా డార్క్ చాక్లెట్ లవి అవింటే మంచిది
అయినా తినకూడదులేండి దాంట్లో కూడా ఏదోటి కలుపుతూ ఉంటారు అసలు ఎందుకు ఇంట్లో చేసుకున్నవి తింటే చాలు ఇంట్లో చేస్తానే ఉంటాం కదా ఏదోటి ఇంట్లో బ్రెడ్ తో ఐస్ క్రీమ్ చేస్తాను మళ్ళీ ఏదోటి చేస్తానే ఉంటాను కదా పాల్తో అయినా పాల్తో ఐస్ మ్ చేస్తాను అవి అవి తినద్దు చ్చు కదా బయటవే కావాలంటాడు మా అబ్బాయి
మీకు ఏమేం షాపులు ఉన్నాయి మల ఆహ్
ఆ మాకు లేదండి
అవుంటె పద్దాకలా చాక్లెట్లు పెద్ద
మ్ మైన్ చుట్టుపక్క అంటే మా చుట్టాలకి ఉందండి అక్కడికి ఎల్లి పద్దాల తీసుకుంటాడు
హలో
ఆ చెప్పండి ఇంకే అండి విషయాలు
మ్మ్
హలో
ఆ చెప్ప
హలో ఆ చెప్పండి ఇంకేం విషయాలు హలో ఆ వినిపిస్తుందండి అటు ఆ వినిపిస్తుందండి అటు కొబ్బరికాయలు దొరుకుతాయండి నీళ్ళలు
కొబరి చెట్టలే ఉన్నాయి ఇల్లు మరి ఎక్కడ అమ్ముత
హ బోండాల్ బోండాల్ అమ్ముతారండి
బొండాలు ఏమో తెలీదు
మ్మ్ అవునా
మ్మ్
తీసుకొని తాగండి మజ్జిగయినా దొరికిద్దండి అటు
మజ్జిగా ఇక్కడ ఉండట్లేదు అండి
ఆ అందుకే ఆ నీళ్లు తాగండి కొంచెం హెల్త్ కి మంచిది సరేనండి ఇంకేంటి విషయాలు రేపు కలుద్దామండి బాయ్
బాయ్ బాయ్